ఉ
చప్రా హలో ఏయ్ నీ వాయిస్ మెల్లిగా ఇనిపిస్తుంది,
ఉ చెప్పరా ఉ వినిపిస్తుంది చెప్పు
ఏం చేస్తున్నావు
నేనా కూర్చొని ఉన్నారా నువ్వు
పడుకున్నార
ఇంకా తిన్నవరా
ఆ తిన్న ఆల్లు పరాట చేసారు మా పీజిలో ఈ రోజు కొత్తగా ఏంటో ఇలా చెప్పి చ స సో
ఉ
ఉ
కటైతుందిరా
ఏ రాట్లేదా సరిగానే పట్టుకున్నావా ఇప్పుడే ఎలా పెట్టుకో అలా అ
ఊ
ఏదేదో పట్టట్లేదు పో తీసు పెడితే పెట్టుకో
ఏంది
ఇది తీసుకో ఇటు పక్క ఆ చెప్పు ఇంకా ఏంటి ఈరోజు మీకు ఏ గేమ్స్ ఆడం అంటే ఇ ఇష్టం
నాకా హ్మ్ చిన్న చిన్న గేమ్లే ఆడుత తరండి నేను పెద్దవేవి వాడను ఆ హా లూడో ఒకటి తప్పతే ఇంక ఏం ఆడాలి నేను ఫోన్ లో
ఫోన్లో కాకుండా నార్మల్గా వాలీబాల్ క్రికెట్
అలా అయితే నాకు అన్ని ఇష్టమే ఆల్మోస్ట్ క్రికెట్ నేను ఆడను నాకు రాదు ఫుట్బాల్ ఇష్టం వాలీబాల్ ఇష్టం బాస్కెట్బాల్ ఇష్టం ఇంకా త ఇంకా ఇంకేం అబ్బా ఇంకా అవి ఏమో స్కూల్లో ఆడుకునే వాళ్ళం కదా ఖోఖో కబడ్డి ఇవంతా ఇష్టమే నీకు
నాకు సేవ ఇష్ట ఎక్కువ వంటే వాలీబాల్ హ్యాండ్ బాల్ రబీ ఆడేవాళ్ళం
టైం
వాళ్ళు చైల్డ్ గేమ్ ఫోర్సీగా ఎస్తారు పట్టుకోవాల హ్యాండ్ బాల్ అయితే త్లీజ్ గోల్ కొట్టిలి
మేము స్కూల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆడుకునే వాళ్ళం కూల్ లో ఒకల పి యు లో ఒకల నేను పియు లో త్రోబాల్ ఆడి ఎన్ని సాలు ముక్కు పగలు కొట్టుకున్నానో ఎన్ని సాలో అంటే బాల్ వచ్చి డైరెక్ట్ గా ముక్కు పైన పడేది నాకు అబ్బా చ చ్చిపోయాదాన్నీ నేనునైతే ఏ నేను అది వాళు ఫోర్స్ తు వేస్తారుగా నేను ఇలా చేయ పెడితే
లో ఇలా పట్టుకోవాలి మొహన్నీ సై శ్రైట్ ఎందుకుడతారు
ఏందో అసలు నాకు సరిగా అడికి కూడా రాలేదు దప్పుడు పియుూ ఫస్ట్ ఇయర్ లో అనుకుంటా అప్పుడు ఎ ఎవ్రీ వీక్ లోనో ఎవ్రీ డేనో తెలీదు ఎప్పుడెప్పుడు స్పోర్ట్స్ డే ఉండేది మాకు స్పోర్ట్ సార్
ఉహు
సరుండే అమ్మా వెళ్ళేది ఆడుకుంటాము అమ్మా ఎన్నిస్ చా ముఖం పోయినా వేసారో అ సచ్చపోయదా బాబోయ్
మల్ల ఎప్పుడూ
ఆహా రాలేదు గానీ ఎక్కువ నొప్పికి సచిపోయ నేను అయితే అది బాల్ హార్డ్ గా ఉంటుంది తర్వాత బాస్కెట్ బాల్ ఆడుకునే వాళ్ళం అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒకటి ఉండే బాస్కెట్బాల్ ప్లేయర్ ఆమె హైదరాబాద్ ఆమెది మేమిద్దరం ఆడుకుంటుంటే ఒక అబ్బాయి వచ్చి మాట్లాడేటోటరా మాతో మా క్లాస్ బోయ్ వాడంటే ఓడికిపడదు క్లాస్ లో ఓవర్ తింగలేవాడు కొంచెం పొట్టిగా ఉండు కొంచెం ముస్లిమే వాడు అ తర్వాత మాట్లాడి మ రెడీ మాట్లాడుకోని ఉండేవాళ్ళం ఆ ఊరు ఊరికే అప్పుడప్పుడు నన్ను అడిగేటోడు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నువ్వు ఎక్కడ నుం నువ్వు అది ఇది నీ వాడు కర్ణాటక వాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు ఒక రోజు నేను వచ్చి నాకు లేడు ఉన్నిండేవాడు కానీ నేను లేదు అని చెప్తా ఓ నీకి బాయ్ ఫ్రెండ్ ఏడా అది నేను నమ్మాలా అన్నాడ్రా వాడికి నా గురించి ఏమి తెలీదు అయిన అట్లాన్నాడు
తెలిసింటుంది ఎందుకు తెలీదుచెప్పు ఎవరు వళ
ఏ అపుడుస్ అంత లేదు పియులమే నేను ఫస్టు పోయిందే లేట్ కాలేజ్కీ
లేవాడ
ఆ అవును ఆ అబ్సెషన్ మూవీలో సాండి సాండి అని ఒస్తుంది, యవ్వ నాకూ నవ్వొచ్చేస్తుంది అది అది పిల్లి పేరు అది ఎన్నిసర్లొస్తుందో, తిండి తినేమనలే వాడు మాట్ మాట్లానే మాట్లాడలే నాతో, ఎంత కోపం వచ్చిందో మూవీ మొత్తం మాట్లాడుకో కున్న బయడకి ఒచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు, ఓ అదేందో నాక్ అర్థంకాదు మూవీలో అవసరం వాడు, మూవీలో అవసరం ఉంటే అక్కడ మాట్లాడుకుండా బయటకు ఒచ్చి మాట్లాడుత్ తేన్త్ కోపమో
ఉమ్ ఎప్పుడైనా మూవీకి పిలిస్తే ఎళ్లొద్దు ఇక నువ్వు
ఉమ్ అంతే చేసేది ఇంకా
ఊర్కే మళ్ళీ గొడవ పడ్తే ఇదే ఇప్పుడన్న మేము ఉంటాం జతలో, అప్పుడు ఎవ్వరు ఉండరు అస
అదే అంటే దయ్యం మూవీ అయితే ఉండాలి ఎవరో ఒకటి, నార్మల్ మూవీ అయితే నాకు ఏవరు అవసరం లేదునుకో. కానీ స్టిల్ లే ఒక్
లోన్గా ఉంటే ఒకలా ఉంటద్రా జతలో వెళ్ళలి మాట్లాడుక్ కూడా ఉండం అదేంటి, ఒకన్ ఒకళ్ళే వెళ్ళొచ్చు కదా
అదే గదా నేను మాట్లాడుతుంటే ఏమంటున్నాడు మీ ముగ్గురే ఒచ్చారు గదా, మీరు ముగ్గురే పోండి. పో మీర్ ముగ్గురే ఒచ్చిన్నార్ గదా, పో మాట్లాడుకోపో, నవ్వుకోపో అంట నవ్వేది తక్ పేరావాడికి వాడు నవ్వినాడ్రా, వాడు నవ్ కున్నాడ్రా కొన్ని ఆ సీన్ లో, నేనేం చేయాలి నాకు నవ్వోస్ తే నవ్వు ఉకున్ ఉండాల, అట్లా చేది ఏడిస్తే ఏడుస్ స్తున్నావు అని జెప్పాలి గాని, నవ్వితే నవ్వినావ్ అని చెప్పేది ఏందో నాకు అర్థం కాదు చీ
హుమ్
కోపం ఒచ్చినా అనేదే జీవన్ ఏమన్ జీవన్ ఏమనలేదానే నేన్ ఇలా ఒక్కదాన్నే ఎళ్ళిపోతూ ఉంటే
నేను వాడు చూసి నవ్వుకుంటున్నాం, ఏమైంది ఆవిడకి అట్లేళ్ళి పోతుంది.
అప్పుడు ఎనకల్ వీడేం చేస్తుండే
వీడు వాడు నడ్చుకొని వస్తుండే ఫుట్ పాత్ పైన నడ్చుకొని ఒస్తుంటే, తర్వాత రోడ్ పైన నడ్చుకొని ఒచ్చేవాడు
వాడా ఆహ్
అంత లేదు అని నవ్వుకున్నాం నేను, జీవను. పర్లేదు మళ్ళీ కరెక్ట్ గా పోతుందే, కరెక్ట్ కరెక్ట్గా పోతుందే పర్లేదు అన్నా నేను, వాడున్ కొని ఆమె ఏంటి నువ్వా అని అడ్ అడిగాడు, అంటే నేని ధాలా కాదు గదా.
ఆ నీ ఇయోమ్ పక్కనేగా ఉన్నింది అది, అందుకే గుర్తున్నింది నాకు. ఉ నాగు నవ్
కాదు నవ్వు వచ్చింది పో పో అంటున్నాడా నువ్వు కి తీసుకొని పెట్టేసి స్టార్ట్ ఆల్మోస్ట్ అది నవ్వు వచ్చింది నాకు
ఏమో నడిపే ఇంకేమో నడిపేస్తా అన్నట్టు బిల్డప్
హుహు హుహు
అయ్యో కోపం అంటే కోపం వస్తుంది మే తర్వాత వోచ్చినంక నేను చెప్తున్నాను నేను ఎందుకు అలా బిహేవ్ చేశావు మూవీలో అది ఇది అంట ఇప్పుడు నాకు గుర్తు చెయ్యొద్దు నాకు కోపం వస్తుంది ఇప్పుడు అందరు ముందర అవసరమా అర్ వాకు ఎందుకు అందరి ముందర అరుస్తున్నావు అది ఇది అంటున్నాడు
దేనికి కోపం అవును అవ్ ఫోన్ ఇవ్వలేదా
ఆ దానికి ఎందుక్
నువ్వు వాడిది అడగల్సింది నువ్ నిది
అడిగా అడిగిన ఇలే ఒక్కసారి ఇచ్చాడు అప్పుడు నేను ఇచ్చాను ఉమ్మ్ ఒక్కసారి ఇచ్చేసాను నా ఫోన్ ను చూసుకున్నాడు అన్ని తర్వాత తర్వాత అడుగుతున్నాడు అది నేనేం చేయాలి అలా అడిగితే తర్వాత తర్వాత కి అడుగుతూనే ఉంటే అప్ప కోపం రాధ అన్నిసార్లు అడిగితే అడిగినప్పుడు అల్ల ఇస్తూనే ఉన్నాను కదా మళ్ళీ అయినా నాణేమో ఇయ్యాడు అంట ఇలా ఆ ఇలా ఫోన్ వాడు పట్టుకుంటాడు అంట నేను చూడాలంట వా వాడి చేతిలో నింకా
నువ్వు అలాగే చెప్పాల్సింది నేను పట్ కున్నా నువ్వు చూదా
తానికే కోపం వాడికి నేను అలా చేస్తానని వా నేను చేసుకోనన్నా ఆ కోపానికి వాల్యూ లేదు రా ఆడ ఇన్ ఏమంటాడు ను ఇప్ ప్పుడు కోపమే పడతావు ఇంకా ఎందుకమ్మా ఆడ అంటాడు ఏం చేసే తే దాంట్లో వాళ్ళతో ఏం చేసేకి లేదు ఎవరో ఆమె నమ్రత అంటా ఆమె ఉంది లే వాళ్ళ క్లాస్మేట్ ఆమె గురించి ఎక్కువ మాట్లాడతాడు నాక్ కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడిప్పుడు ఆమె ఎంత బాగుందో చూడ్డానిక్ అంటే ఆమె ఇన్స్టాలో చూసినావ్ ఆమెనో కాదో నాకు తెల్దులే ఇన్ తర్లో చూసినా బాగుంది ఆమె ఎక్కువ
అ
ఉ ఎప్పుడు ఆమె పైన పడేది ఉ ఆమె ఏందో అని అ వీ యామిని గుడ్ గర్ల్ అంట మెసేజ్ లో
ఉహు
అట్లా అంతా పెట్టుకోవచ్చు మేమైతే ఏమి చెయ్యకూడదు
ఉ నా బాయ్ ఫ్రెండ్ అయితే నా పేరు ఇంకా నంబర్ కూడా ఫీల్ చేసుకోలే హు ఆమే బెస్ట్ పేరు కాన్స్టంట్ వన్ ఇంకా మా హేమాలి హబ్ పేరు ఏమో చార్ ను అలాంట పెట్టుకుంటాడు సింబల్స్ వేరే
ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేయలేకపోతే ఎవడు ఉండు లేరా ఇప్పుడు నీకు ఎంత మళ్క వడిలేకపోతేా నువ్వు ఎందుకుంటావు్ వాడతో అట్లానే వాడు క ఎంత మంది వదిలేసి ఉండేది ఊరికే కాదు అంతా మందిలేష్నంటే ఏదో రీజన్ ఉంటుందిగా వీడి ఇట్లా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎందుకు చెప్పు ఉన్నా జూపియాలి ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంటే నాకు తెలిసి కదా
ంట
ఆ ఇంకా
అయినా వాడికి ఎక్కువ నమ్మకం ఏంటంటే నేను వాడిని పెళ్లిచేసుకుని ఉ ఎందుకో తెలియదు వాడు బాగుంటే జాబ్ తెచ్చుకుంటే పక్క చేసుకుంటారు మా ఇంట్లో
ఆ
నేను ఒప్పించగలుగుతా అని నమ్మకం అను
వీడు ఉబ్బలా బా అలోకి చిన్ని పెట్టుకున్నాడు వస్తాదా వీడికి
ఇర రోు లేదు రా క్లియర్ అయిపోయింది ఇప్పుడుకి రాసేస్తాడంతా ఇంక ఇవంతా పాస్ అయి ఇంకో మూడ్ లో
ఉ
ఆ ఇంకా అద ఏదో ఒక కోర్సు ఉంది యాద అది మాధవ్ ఒక ఆమె పేరు చెప్పాడు మ్యాథ్స్ లో
ఉ
ఆ శిల్పాది అదొక్కటే కోర్స్ ఉంది ఇంకా
ఆ మా తల్లి ఆ అది అవ్వాలంటే అంటే ఎంత కష్టమో ఆ నా రూమ్మేట్ నాలుగు సార్లు ఏమో రాసి నాలుగు సార్లు ఫెయిల్ అయింది
మొత్తం కోర్స చేయాలంట వాడ ఏం చెప్తున్నాడంటే మొన్న నేను నెక్స్ట్ సెమ్ లో నెక్స్ట్ సెమ్ లో మీ క్లాస్ లో ఉంను వేరే క్లాస్కి ఇస్తున్నారు నన్నీ ఆ కోర్స్ చేయాలి అది ఏది అంటున్నాడు అలా చేస్తారు అలా చేస్తే ఒక్క క్లాస్కి మాత్రం వాడిపోవాలిని మలుగా వా వాళ్ళ వాళ్ళ ఏం చెప్పడంటే ఆ కోర్స్ బదులు వేరే కోర్స్ ఏదో యాడ్ చేససారు పోవాలి అదిదయ అన్నాడు హాయ హెచ్ ఓ ది తో మాట్లాడచ్చగా అది ఇదయంంట అంటే వెళ్ళి మాట్లాడితే అవుతుంది కాడ నాొద్దు అస్సలు ఆ క్లాస్ లో ఉండాలనే లేదు అన్నా నేను ఇంకేం చెప్పలే దానించి ఇంకా రెండు సర్లు చెప్ప చెప్ప తర్వాత అయితే చూడు చూడు అని వాడు ఏమ ఉన్నాడు రా ఆ క్లాస్ లో ఉన్నాడు మీ సాహసం వద్దు అంటే మా క్లాస్ సాహసం వద్దంట
మా మా వాళ్ళు ఏం చేస్తున్నారు మన క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీరికి
నేను అదే అన్నా ఇప్పుడు ఎవరైనా గొడవ పడ్డారా అని అది తిపళ అంటే ఇ లేేదు నార్మల్గానే మాట్లాడు
అందరూ బాగానే ఉన్నారు కదా మన క్లాస్ లో ఎవడేం చేసినాడు వీడికి వీడికి బోరు కొట్టేసారు
వడ కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారుగా మొన్న హార్సి బి మార్చినప్పుడు అంతా వెళ్ళి మ బయరాం